సాయిరం అండి
నమస్కారం
అ ఏమి చేస్తున్నారు?
మాకు మాకు మా పీజీ కన్న ఒక పార్సెల్ వచ్చింటే తీసుకోవడానికి వెళ్తున్నామండి.
ఏం వచ్చింటే
ఒక పార్సల్ వచ్చిందండి కెట్టిలండి వచ్చింది అందుగని తీసుకోవడానికి కిందకి వెళ్తున్నామండి.
అవునా వావ్ తీసుకోండి. అది చేసుకోనేదా వా
చేసుకునేదండి
అయితే బావుంటది. బౌల్లాగా ఉంటది ఒకటి అట్లనా
ఏమొనండి
ఆడ పాస్తా చేసుకోండి బావుంటది.
ఒక ఒక నిమిషం అ ఒక కొన్ని సెకండ్లు మీకు అంతరాయం కలుగుతుంది క్షమించండి.
ఆ పర్లేదండి అయినా మేము ఉండగలం ఎంత పడిందండి అది?
కాల్ హిమ్ మాకు ఆరు వందలు అలా పడిందండి.
మేలేనండి అయితే ఇంకా ఎక్కువే ఉంటది.
వన్ త్రిబుల్ వన్ సిక్స్ భయా మంచిగానే ఉందండి
నిన్న మీ ఫ్రెండ్ కన్నడ మాట్లాడే చూడలండి బలే ఉంటది అండ నవ్వుసరి ఆ ఆ అది అదేదో అంటారు అంతే ఆ రెండు పదాలు వస్తాయి అంతే ఆ రెండు పదాలుతనే బతుకేతానగ దాన్ ఆహ్ హు అవును మరియా అని అన్నా
మా ఫ్రెండ్ గాడికి హాస్యం బాగా ఎక్కువ
నిజంగానే చాలా మంచోడండి పాపం ఎంత బా చూసుకున్నారు. నేన్ ధన్యవాదాలు చెప్పాలండి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాలే అప్పుడు చెప్పు దాంర అని ఉన్నాను ఫస్ట్ మీకు చెప్పాల మీ వల్లే కాబట్టి
ధన్యవాదలండి మిమ్మలిని కాదండి మీలాగే మీ స్థానంలో ఎవరు ఉన్నా అలానే చూసుకుంటారండి. అందుకే అండి అ మా ఫ్రెండ్ అంటే నాకు కూడా కొంచెం మంచిగా మర్యాద ఉందండి.
అవునన్ చదాబా నేను అబ్బాయిలతో ఫస్ట్ మాట్లాడేకే మవ్వాట వాడ తన అట్లాంటికి నిన్న బావున్నాను అండి.
ఆ చెప్పారండి వారి కూడా మీరు మంచి మంచి మీరు మంచిగా మాట్లాడారంట చికెన్ తీ కోడి మాంసం తినొద్దని మీరు బాగా ఉపన్యాసం ఇచ్చార
అంతే తిన్న తింటాన్నార అంతే తినమంటే తిన లేదు చికెన్ అయితే తింటావు కదా అని అంటే
అవునాండి అదే అండి మీరు మంచిగా చెప్పారంటే కదా చెప్పి చెప్పి నవ్వారండి రాత్రి మొత్తం
అవునా ఏమని చెప్పినారు
ఇలా మీ స్నేహితురాలు ఇలా చేసింది పదిసార్లు చి చికెన్ చికెన్ చికెన్ అనింది నన్ను మాన్పి నన్ను మనీప్ మానిపిచేద్దాం అనుకుంటుంది అని అన్నారండి
ఆహు
జీవితంలో చికెన్ తిన్నానుమో అనుకున్న అని చేసేస్తారరూ అనుకున్నారంటండి మీరు ఇంకొక దినము ఇక్కడే ఉండుంటే ఖచ్చితంగా చికెన్ మానేస్తుండ్రండి ఒళ్లు
ఉ మానేస్తారు మానేస్తరూ
మంచిదే అండి ఆ పని చేయండి
ఉహు ఏ పొద్దున ఏమి అ తిన్ంటారా అంటే లేదు తిన్నాను లలేదు ఒక్కటన్నా తీసుకో అట్లీస్ట్ సగం కూడా తీసుకోని అన్న లే తిన్నానూ ఆన్
ఉ
చికెన్ అయితే తింటావ్ కదా అన్ని అంటే అయ్యో నువ్వు చికెన్ ఎందుకు ఎత్తుతున్నావ్ అన్ని ఆన్
మీరు మంచిగా అడిగారండి మీరు అడిగిన విధానం నాకు నచ్చి నేను ఎంతసేపు నవ్వుకున్నానండి
ఉమ్
మీతో రాత్రే రాత్రి మాట్లాడదాం అను కున్నానండి కానీ మీరు టెన్షన్ లో ప్రెస్ ఇంటికెళ్తున్నారు కదా కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వనని ఏం అడగలేదండి
అవును మొన్న రాత్రసులా నిద్ర లేదు ఉమ్
మీ గురించి నాకు తెలుసు అండి
ఆ ఇంకా బా వచ్చు పాపం అండి బయట ఎంత సేఫ్ పు ఎంతసేపు అట్లనే నించునే ఉన్నాడు అంటే అక్కడే కూర్చొని ఉన్నారంట ఆ నేను బాగా లోపలు ఉన్నా కదా ఎక్కడొస్తాను అని అది ఏమంటే నాతో పాటు కరెక్ట్ గా పోయిన వాళ్ళు నాకన్నా తొందరకి వస్తున్నారంట వస్తుంది నెక్స్ట్ వస్తాది వస్తాది ఎని చూస్తున్నారంట
అవునండి మాకు కూడా ఫోన్ చేశారండి ముందర ముందర పోయి చేస వెనకల పంలో చేసినన్నారు మీ స్నేహితురాలు ఏంటి ఇంకా రాట్లేదు ఇంకా ట్లేక అడుగుతున్నారండి వస్తుందిలేండి అని చెప్పానండి నేను
ఇప్పు ఇంక వస్తానే నేను వాళ్ళు ఉన్న చోటు తప్ప అన్ని చోట్ల చూస్తానా అది మా నాకెప్పుడు నుంచో అలవాట్లే కరెక్ట్ నిన్న కూడా అదే పని చేసినా నా ముంద ట్లేదు నేను
మీ వారు కూడా మీ స్నేహితురాలును ముందే ఉన్నాను నన్ను చూడకుండా సైడ్ చూస్తుంది అండి అన్
అందరితో నె నే కాలేజ లో కూడా అట్లే అండి నా ముందర ఉంటారు వాళ్ళు ఆ తప్ప అన్ని చూతారు నా పక్క
మీరు మా స్నేహితురాలని నిరూపించుకుంటున్నారండి ఏం చే దాం
ఎట్ల మాచాచవ్ అట్లా జరిగిపోయిందండి ఎందుకు లావయినారండి ముందుకన్న ఇప్పుడు
అవును అండి వాళ్ళ వాళ్ళ వా అలా పీజీలో అన్నంలో ఏదో కలుపు సున్నం లాంటిది ఏదో కలుపుతున్నారండి అలా పాపం తనకి కు హెల్త్ బాగుండడం లేదండి అట్ల ఓ అలా అది జస్ట్ గ్యాస్ అండి ఇప్పుడు ఇప్పుడు పీజీ మారారం సో మంచిగా ఆహా మంచిగా ఉంటే బాగుంటదండి పాపం
నేను అప్పుడు ముందు చూసిన దానికన్నా ఇప్పుడు చాలా బెటర్ అనిపించిది ఈ ఇపుడే బావున అప్ ఇప్పుడు ఏం బొక్కగా ఏం బాగుండట్ల
ట్ట మాత్రమే అండి ప్రాబ్లమ్ అది కూడా పోతే బాగుంటారండి
అప్పుడు కొంచెం అంత అనిపిలే ఉట్నే ఏమంటే ఏమో అన్నా అటు ఇప్పుడు బా చాలా మంచోడని అర్థమయిందండి
ఏదైనా మనిష్ టిని మనం అంత ఈజీగా ఎప్పుడు జడ్జి చేయకూడదండి
అవునండి అప్పుడు నాకు అసలు ఏం అనిపిలా
ఇప్పుడు జనరేషన్ మనుషులు ఎలా ఉన్నారంటే అండి ప్రతి దాన్ని జడ్జే చేస్తారండి ఈవెందో అది మంచోళ్ళయినా చెడ్డోలయినా అండి ఎవరిని అంత ఈజీగా అనకూడదండి నేను కూడా చాలా నేర్చుకున్నా అండి అవిష్ షం ఆ విషయం మీద నాకు కూడా చాలా వరకు నేను ఒకప్పుడు అలానే అనుకునేదానని ఎందుకు అనవసరంగా బయ్స్ ఊ అబ్బాయిల స్నేహం మంచిది కాదేమో అనుకున్నానండి
మీర్ దాన్ని ఉంటారు కొంతమంది మంచి
మంచోళ్లు ఆ కానీ మనం తెలుసుకోవాలండి ఎవరు మంచోళ్ళు ఎవరు ఏంటి తెలుసుకోకుండా ఎవర్ని ఎవరితో స్నేహం చేయకూడదండి కానీ ఒకసారి కానీ ఒక్కసారి స్నేహం చేసామంటే మాత్రం ఏదేమైనా వాళ్ళతో ఉండిపోవాలండి అంతే
ఆ
విషయం చాలా నెమ్మదిగా నిదానంగా తెలుసుకున్న విషయం అండి కానీ నిజంగానే ఉండాలండి ఎంతైనా గానీ ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేసే లైఫ్ లో ఉండిపోవాలండి అంతే వీలైతే మార్చాలండి మన స్నేహితులే కదండి
ఊ
తే వాళ్ళని మార్చుకోవాలి కాని వదిలేసుకోకూడదండి ఎప్పుడు
ఫస్ట్ టైమ్ అండి నా స్నేహితురాలు బ్లాక్ చేసింది నన్ని
వదిలేయండి అలా బ్లాక్ చేసేవాళ్ళు మీ స్నేహితులు ఎందుకు అవుతారండి మీరు ఎంత అల్లరి చేసినా మిమ్మల్ని భరించేవాడేి మిత్రుడండి
ఉ ఇప్పటికే నేను చాలా భరించినాను అని చెప్పిందండి తను
మీరు అలా అంత భరించాల్సిన అవసరం లేదు హ మీరు సంతోషముగ సంతోషంగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోండి అని చెప్పండి అంతే
నేను ఆడికి అడిగినానండి అంత ఇబ్బంది అయితే చెప్పు నేను వెళ్ళిపోతాను నేను నిజంగా ఏమనుకోను నిజంగా చెప్తాన్నాను ఆ ప్రామిస్ కావాల అంటే లేదు అట్లేట్లా నీ కోసమే కదా ఇక్కడ చూస్తాన్నాను అని అన్ని చెప్పిందండి ఇప్పుడు చూస్తే సడన్ గా బ్లాక్ చేసిందండి
మనుషుల్ని అంత తొందరగా నమ్మడం మానేయండి మీరు
నేను ఫస్ట్ లో అసలు నమ్మేదాన్ని కాదండి అప్ అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను నిజం చెప్పాలంటే ఎవరిని నమ్మను ఆడా నమ్మితే ఎక్కువ నమ్మేస్తా అట్లా అది ప్రాబ్లం అయిపోయింది
అదే అండి మీరు నార్మల్గా ఉన్నారనుకో మీకు చాలా మంచిగా ఉంటదండి అదే ఎవరిని ఎక్కువ పట్టించుకోకండి అంటే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళని వదిలేసుకోకండి అబ్బాయి అమ్మాయి కాదండి ఇది ఒక ఫ్రెండ్షిప్ అంటే
హ
అదొక అదొక నమ్మకం అంతే అండి అలా నమ్మకం ఉన్నప్పుడు ఏదైతే ఏముందండి చెప్పండి
అదిీినక
ఇప్పుడున్న కాలంలో ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరూ స్వార్థమేనండి జీవితం అంటే స్వార్థం
హ
ఎందుకండి ఎన్ని రోజులు బతుకుతామండి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండక మనుషుల మీద పగలు ద్వేషాలు
ఇంకా మనము ఒకరికి మనం చెప్పుకుంటున్నాం అంటే మనం వాళ్ళని నమ్మింటేనే కదా వాళ్ళకు చెప్పుకుంటాము
అంతే కదండి అ అయినా ఎవరు ఇప్పుడు ఎవరు చెప్తారండి ఇవాల జీవిత రహస్యాలు జీవిత రహస్యాలు చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలండి
అంతే నువ్వు చాలా మీకు
ఎవరు ఇప్పుడు సరే అండి మీరు వీకే అయిండొచ్చు బట్ ఆమె మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా తయారు చేయాలిగాని నువ్వు వీక్ అనే ఒక పాయింట్ మిమ్మల్ని వదిలేయడం కరెక్ట్ కాదు కదండి
ఆ అందుకే ఇంకా నేను
నిజమయ నిజమయన స్నేహితులు ఏ కారణం వల్ల మిమ్మల్ని వదిలేసిపోరండి
ఉ అవునండి
సో మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి నిజమైన మిత్రురాలు
ఎప్పుడు నేను అడుగుతాంటండి అంటే బంగపోతాంటి నిన్న నేను అసలు అసలు ముఖం కూడా చూడలేదండి
మీరు చాలా మా నేర్చుకున్నారండి జీవితంలో నాకు అది మాత్రం తెలుసండి బికాజ్ మిమ్మల్ని నేను చూస్తున్నాను కదండి
అవును
ఫ్రం సం సంవేర్ యుర్ కిడ్ టు యు ఆర్ నౌ మెచ్యూర్డ్ గల్ చూసాను కదండి నేను
అవునండి
సో న నేను అర్థం చేసుకోగలనండి మీరు ఎంత మారినారా అని మీ అమ్మగారు కూడా హ్యాపీగా ఉన్నారండి. మీరు అట్లీస్ట్ కొంచెమన్నా మారారండి వాళ్ళు కూడా సం సంతోషముగా ఉండరు మీరు మీరు సమయం చూసుకోండి సరే అండి హు